హలో
హలో వినిపిస్తుందా అండి
నమస్తే అండి ఆ వినిపిస్తుందండి
ఏం లేదు ఇప్పుడే ఫాస్టింగ్ తీశాను
ఊహూ ఎన్లేమయ్యింది ఫాస్టింగ్ లో
నయ్ లెవెన్ అయినా అండి
ఓకే లెవెన్ ఫాస్టింగ్సా అండి
ఊ ఇంకా చెప్పండి ఏం టుడే ఎలా గడిసిందండి మీది
ఈ రోజు చాలా ఎండ ఉండే
అవును అండి అయితే ఉండేనండి
ఎండ ఉండే మొత్తం ఫు కాన్ కలడ తగ్జ రే ఈ రోజు మొత్తం
అవును పిల్లలు బడికి వెళ్ళలేదా అండి
ఇరారి పిలాన్ చిచ్చే యతిన్ మొత్తం కుల్లర్ దగ్గరే ఉన్నానమ్మా ఆఫ్ చేసి
ఆ అవును బాగా ఎండ ఇప్పుడు లాస్ట్ కదా బాగా ఉంటది
ఉ బైటికి ఏళ్ళే తట్టు లేకుండవా
అస్సలు ఏళ్ళే తట్టు లేకుండే నండి ఫుల్ ఎండా ఇగ ఆఫ్టర్నూన్ టైమ్ ఉ చ్చి గదా వెదర్ ఎక్కటేసారి చేంజ్ అయింది శైరలో శైరీలో లేసి పడుకుంటారా అండి
ఆ ఏ ఒక కోడుముట్టిదన్ వెలువే
ఇంకా ఏంటిది మీకు మార్కెట్ దగ్గర దురమా అండి మీ ఇల్లు నుంచి
ఓ ఏమండి
ఆ
దగ్గర మాకు మార్కెట్
దగ్గరైనా మంచిదే ఎప్పుడూ పడితే అప్ ప్పుడు వెళతాన్నాడు ఇగ మార్కెట్కి ఛీ నాలో కనత్
ఇషి తెచ్చుకోండి
కొంటారు ఇగ ఇంకా చెప్పండి మీ గవర్నమెంట్ ఇస్కీమ్స్ ఏమైనా ఇష్యూ అయినయా ఆండీ జవుల్ల
ఓన్లీ ఫ్రీ బ నాకు
ఏ ఓన్లీ ఏమైందా
మీ బస్ ఇచ్చ అంటే నడుస్తుంది
ఫ్రీ బస్ ఆహా రేషన్ ఇంకా రాలేదా అండి మీకు
ఆ క్షన్ కాడ్ చ్చున్ కానీ నాకు సపరేట్ రాలేదండి మా అత్తయ్య దాంట్లో యాడ్ అయాన్
ఆహా ఇట్ల చేసుకోవడం వల్ల మీకు రేషన్ కార్డ్ అనేది, తొందరగా ఇష్యూ అయితది కానీ. తర్వాత మీరు దీనికి ఎలిజిబుల్ ఉండరు మీ ఫ్యామిలీ మీకు వేరే ఉంటే మీ కు ఇష్యూ అయితది అన్నట్టు ఉమ్ ఇది కూడా అంటే మీ మ్ మీ ఫ్యామిలీ కోసం అన్నట్ టు అట్లా ఉంటది
మా
హు హుమ్ ఇప్పుడు మీ అత్తమ్మ ఎవరి మంట్ రాశ్ ఇంకాళ్ళు మీరు ఎక్కిల్లు కదా మీ అత్తమ్మ పేరు మీద ఉందా ఇల్లు
మా మామయ్య పేరు మీద ఉంది
హు హూ మొబైల్ స్పీకర్ మీద ఉందా అండి
అది ఆల్రెడీ ఆటోమెటిక్ వస్తుంది అలా
అవునా నిన్న నాకు గుడా అట్లనే అయిందండి తర్వాత ఇగ అస్తలేదు స్పీకర్ అనేది ఇంకా చెప్పండి ఇప్పుడు మార్కెట్ లో ఏ ఫోన్ నడుస్తుంది దో కొత్తగా ఏం ఫోన్ వచ్చిందండి
వివో వై వై సెవెంటీ అలా నడుస్తుంది కదా
మీది ఏం మొబైల్ అండి
అది వై సెవెంటీ
వై సెవెంటినా సెవెంటియా అండి మీ కొత్త మొబైలేనండి ఇగ
కొత్తది మొన్ననే రీసెంట్ గా నా పాత మొబైల్ ఇచ్చేశాను కుత్త తీ స రీసెంట్గా అంటే ఒక ఎయిట్ డేస్ అవుతుంది
అవునా పతంబైలు ఎన్నోచ్చినై అనే డబ్బులు మరి
ఆ పాత మొబైల్కి, అన్నీ ఒక టెన్ వచ్చినాయి ఎందుకంటే నేను తీసుకొని ఎయిట్ మంత్స్ హె అవుతది కదా కొ టఫ్ ఉం
ఆహా అందుకని ఎయిట్ టెన్ థౌసండ్ ఇచ్చిందిలా అండి మ మరి ఇప్పుడు కోతుకున్నది ఎంతదండి అది
ఇప్పుడు కొన్నది మా హస్బెండ్ కి తెలుసు అది అమౌంట్ చెప్పలేని
ఆ
చాలా బాగుంది వివ
మ్ నాది కూడా వివోనే నం
వివో స్టక్ కాదేమో మంచిగా నడుస్తాది వివో
అవును ఇప్పుడు నడుస్తున్నది వివే వివోవే అనుకుంటా వివోవే
ర్యామ్ ఎంత మీది
నాది అండి సిక్స్టీ ఫోర్ ర్యామ్ ఏమో అంత తెలీదండి, నాకు కూడా ఈ మొబైల్ అది
నాది సిక్స్టీ ఫోర్
సిక్స్టీ ఫోర్ ర్యామే ఉ ఉంటది అనుకుంటా అందరిది వన్ ట్వంటీ ఉంటదేమో ఏం కర్రీ చేసారు మరీ
ఈరోజు నేను ఏమంటారు బెండకాయ పుల్స్ కోడిగుడ్డు దహి వడ చేసి
ఏం కర్రీ అండి
బెండకాయ బెండకాయ
బెడ్ ఓకే బెండకాయ పుల్సు పిల్లలు తింటు తింటారా అండి బెండకాయ పుల్సుని
ఏమో ఈ రోజే ప్రిపేర్ చేశాను చాలా రోజులవుతుంది అయితే
ఎగ్ బాయిల్ చేసి వేసాను
పులుసులోనా
చేసిన ప్యారీలో
ఊహూ మీరొక్కరే ఫాస్టింగ్ ఇడ్స్ ఇడ్సబెట్టుకుంటారా ఇద్దారా
మ్మ్
మా పిల్లలు మేము ఫోర్ మెంబర్స్
అవును ఫోర్ మెంబెర్స్ ఇగ ఫాస్టింగ్ చేసుకుంటారన్నట్టు కూర్చొని
మళ్ళీ నేను ఇంట్లో నమాజ్ చేస్తా మా హస్బెండ్ మజీద్ కెళ్తాడు
మ్ హూ ఇగ చిన్న ఫ్యామిలీ అన్నట్టే కద
అవునండి స్మాల్ టే ఇక్కడ మాది అంటే చాలా ఎవరిది వాళ్ళు సపరేట్ అన్నట్టు ఉంది లో వాళ్ళే ఉన్
వాళ్ళు ఉంటారు ఇగ అవును ఈ కాలంలో అదే మంచిదండి ఎవరి ఇంటికెళ్ళినా ఎవరు ఏమంటారో అనేది తెలీదు ముందు మన మా ట మాట్లాడతారు వెనుక మన గురించి చెడుగా చెప్పుకుం టరు
అవునండీ అదే నడుస్
హ్మ్మ్ అందుకే ఎవరు ఎవరింట్లో వాళ్ళు ఉంటేనే బెటర్ ఇంకా చెప్పండి షాపింగ్ అయిందా అండి రంజాన్ ది. అ తీసుకుంటే అయిపోతుండే కదాండి.
కొంచెం చెయ్యాలి ప్రాబ్లమ్ ఉంది. అయితే లేట్ అవుతూ ఇ
ఈ రంజాన్ పండుగ ఇప్పుడూ అందరూ తీసుకుంటారు కదా అండి. కొత్త బట్టలు తీసుకోవడం అనేది పద్ధతి కదా. హెయ్ నిజంగానే తిను మరి.
అందరు తీసుకుంటారు. బట్టలు త కో తక్కువ అనే కాదు. కొత్త బట్టలు తీసుకుంటారా కదా. మ్ ఆ అందరి దగ్గర కొత్త బట్టలు ఉండాలని వేసుకుంటారు అన్నట్టు. ఆ ఇంకా ఫాస్టింగ్స్ మొత్తం కంప్లీట్ చేసినోళ్లయితే, అయితే కన్ఫామ్ కొత్త బట్టాలు వేసుకోవాలి కదా.
అవునండి
నేను ఇ మండలు నాకు రంజాన్ అంటేనే మంచిగా ఉంటదండి. రంజాన్ పండుగ అనేది ఒక ఒక నెల ముందు ఒక నెలలో మస్తు అందరు లేస్తారు. అందరూ నమాజ్ కి వెళ్తారు. అందరూ ఫాస్టింగ్స్ ఉంటారు. నేను ఎలా అంటే నాకు చాలా ఇష్టం అన్నట్టు. రంజాన్ పండుగ ఇంకా మీలాద్. న్నవి కూడా చాలా ఇష్టం అండి. అందరి ఇంట్లో ఆ ఏమంటరు పాయసం లేక ఖీరీ ఖీర్ చేసుకొని బా ఏమంటరు స్ రొట్టెల్ చే కుంటారు కదా అది కూడా మిలాదున్నబీ కూడా మంచిగా ఉంటది. ఈ ఫెస్టివల్ అనేది ఇష్టం నాకు.
కానీ అన్నిన బానే బాగుంటుంది. ఉంటాయితలా
ఏంటి ఇదండి
స
ఆ అన్నిటికన్నా అప్రి మంతే ఎక్కువగా అనేది ఇద్ రంజాన్ పండుగేనండి గొప్పగా అందరు ముస్లిమ్స్ హిందువులు ఉండేది ఫాస్టీన్స్ ఈ నెలలోనే అందరు కలిసి మెలిసి ఉంటారు. అందరు కలిసి జెంట్స్ మొత్తం నమాజ్ కి వెళ్తారు. మమ్మ కుజబనా వాా అ కునా వాా నమజ్కి వెళ్తరు అందరు కల్సి య్యో ఇదోలా మొత్తం మంచిగా అనిపిస్తది తెలుసా
రం
ఈ నెలలో మంచిగ ఉంటది
బ
ఎంత చెప్ప చెప్పండి కూరగాయలు తీసుకున్నారా అండి. నైట్ తీసుకొని పెట్టుకుంటారేమో, కదా కూరగాయలని. ఊ
ఆ
ఓకేనండి మీ అమూల్యమైన సమయాన్ని నాకు కేటాయించినందుకు ధన్యవాదాలండి
అ
హలో ఆ వినిపిస్తుంది. మీ అమూల్యమైన సమయాన్ని నాకు పిలిచినందుకు ధన్యవాదాలు ఓకేనండి. ఉంటున్నా అండి.
థాంకు
రాతమాతారు